హలో
అక్క
బాగున్నా వారా
బాన్ బాన్ వా అక్క
ఉమ్ బాగున్నారా
ఇంట అందరు బా ఉనరా
అందరు బాగున్నార్ అందరు బాగున్నారు రా తిన్నావా ఏం కూరొండీరు
దోస్ కాయి పచ్చాడక్క మాది మీర్ తినరా అక్క
తినామ్ రా మాది చికెను
ఆ చికెన్ బాచేస్తారట్టుంది గా అక్క
ఆహ్ ఆహ్ లైట్ గా అలాంటిదే అనుకోరాదు
ఆ మాకు ఇక్కడ దోస్ కాయ్ పచ్చలు బీరకాయిలు కాకర్ కాయ్ లు బేడుతర్
అవునా ఇవాళ చ్ మా మా మర్దిది బర్డే విజ్ జేసీనవా
అయ్యో విష్ చేయలేక చేద్దాం అనుకున్నా కానీ క్లాసెస్ లో పడి విష్ చేయలేదు ఫోన్ తీసుకోపోలేదు ఇంక్ ఇంటికి
అవునా
ఫోన్ తీస్ కో అంటే మాకు కిందనే క్లాసెస్ రూమ్స్ ఉంటాయి పైన డౌన్స్ అన్నమాట్ ఆ ఫోన్ వాన్ నివ్వర్ క్లాసెస్ లలో ఇక ఎందుకు వాన్ నివ్వట్లేరు కదా అని
అట్లా అని ఫోన్ కూడా వదిలేస్ పోదు తెలుసా ఎందుకంటే అంటే కొందరు అందరూ మంచి వాళ్ళు ఉండరు కదా కొంతమంది ఎవరోొ ఒకరు నెగిటివిటీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా
ఆ ఉంటారు కానీ అట్లా భ భయంమేం లేదు అది ఎందుకంటే మా రూమ్ లాక్ ఏస్తారు అందుకేనే ఇలా అంత ధైర్యంగా పెట్టిపోయినా లాక్ ఏస్తారు కాబ ట్ లాక్ వేసిరంటే మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంకి ఓపెన్ చేస్తారు మళ్ళీ లంచ్ టైంకి ఏశిరంటే ఈవినింగ్ ఫైవ్కి ఓపెన్ చేస్తారు
ఆహా నార్మల్గా ఫోను సైలెంట్ లో పెట్టి పో తీసుకపోరాదా
ఆ తీసుకపోవచ్ లేగానీ ఇగ చేతిలో ఫోన్ ఉంటే వాడకుండా ఉండబుద్ది అయ్యిందాక్క అంటే ఏదో ఒక సందర్భంంలో బై మిస్టేక్ లా మెసేజ్ వచ్చినా కూడా చూడాలనిపిస్తుంది అదా ఎవరు చేసిర్ ఎందుకు చేసీర్ లెష్ న అంటే నేను పో తీసాకపోతలే గాని ఈ రోజు ఎందుక్ టో కొంచెం క్లాసెస్ ఉన్నాయి కదా ఎగ్జామ్ ఉంది కదా అన్నట్ తీసకోపోలే మాకు ఎగ్జామ్ ఉండే ఈ రోజు
కానీ చ్ మరి ఎ ఎవరికైనా సడన్ గా ఎమర్జెన్సీ వచ్చిందనుకో అప్పుడు ఎట్లా పరిస్థితి
తీస్కాపోత అక్ ఇంకా ఆల్మోస్ట్ తీసుకోపోద్ ఈ ఒక్క రోజు అంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో సందర్భంలో తీసుకపోను అంట్
అదే అదే ఒకవేళ సడన్ గా ఎమర్జెన్సీ అయితే మళ్ళీ ఆ నార్మల్గా మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇచ్చేటట్టు అయినా ఉండాలి కదా
ఆ అది కరెక్ట్ కాని ఎందుకో ఆ ఎగ్జామ్స్ కాబట్టికి ఫోన్ కదా నార్మల్ గా
ఒరే మొన్న మీ మమ్మీ తోటి బనానాస్ గిట్లా పంపించిన ఇచ్చిందారా
అవునా అక్క మా మమ్మి ఇక్కడికి రాలే అక్క
హాస్టల్ కి రాలేదా నేను ఖచ్చితంగా చెళ్ళే కు తీస్కపోతారా ఆ ఖచ్చితంగా చెల్లెకు తీసుకోపోతారా అని అన్నది నువ్వు తీస్కపోవు నువ్వు ఎప్పుడు పోతావో ఏమో చెల్లె వచ్చినంక నేను ఇస్తలే పంపిస్తాలే అని అంటే లేదు లేదురా నేను పోతున్నారా చెల్లె కాడికే పోతున్నారా అని చెప్ ప్పిన
ఆ అవునా అక్క ఏమో మరి నా కైతే ఏం చెప్పలే అసలు కనీసం అక్క పంపించిందని కూడా నాకేం చెప్పలేదు
మ్మ్ మామ్మో అసలు ఎంత పెద్ద పెద్ ద్దగున్నాయి తెలుసా మా చెట్టువే అవి మా చెట్టుకు అప్పుడు నువ్వు వచ్చినప్పుడు చిన్న చిన్న మొలకలు లేకుండే అప్ బనానా చెట్లు
పండినయా
అస్సలు ఎంత బాగునేయో తెలుసారా ఒరే ఆ నార్మల్గా బయట ఎయిటీ రూపీస్ నైన్ టీ రూపీస్ అట్లా డజన్ అమ్ముతారు చూడు
ఆ
అంత పెద్దవి తెలుసా కాయలు
ఇగ ఏమో అక్క ఇంటికి తీస్కపోయి ఇంట్లనే అందరైపోగొట్టినట్రండు అందుకే నా దాకా రాలేదు కావచ్చు మరి
అయినా మీది పెద్ద ఫ్యామిలీ కదా
మా దంత ఫ్యామ్ అ అప్పుడే కాతమై ఉన్ టై నువ్ పంపిచ్చిన రోజె తెల్లారికల్లే ఇంక ఉన్నే కూడా తి తినేస్ ర్రు ఆల్రెడి నా దగ్గర కొ సే అక్కవి నేను ఒస్తేనే నేను తెచ్చుకుంటా
యాక్చువల్ గా అవి నీ దగ్గరికి తీసుకొస్తా అంటేనే పంపించినా అందులో ఒకటి మీ డాడీ కూడా కొంచెం ఇష్టంగా తింటాడాట కదా
అవును మా డాడీకి బనానాస్ ఎక్కువీష్టం
అవును అదే మీ డాడీ తింటడాని కూడా నేను కొంచెం పెరు పెద్ద చె తీసి ఆల్మోస్ట్ ఒక గెల మొత్తం పంపించిన తెలుసా
అవునా అంటా
హు నాచురల్ ఫ్రూట్ ట్ కదరా అంటే మేము ఇట్లా నాసిరిక నాసిరకం మందులు గిట్లా ఏం వాడం కదా నాచురల్ గా చెట్టుకే ఓన్లీ తెలుసా ఓన్లీ వాటర్ తప్పితే ఇంకేము నేనొక్క ప మ మందు పౌడర్ ఇలాంటివి ఏం చల్లం తెలుసా
గేల పంపిస్తేనే మ ఇంతవరకు నాకు తెలియలేదంటే ఇం చెట్టు పంపిచ్చిన నాకు తెలువకపోవడంలో ఆశ్చర్యమే లేదు అసలు
ఆ చాలానే ఉన్నాయిలే మళ్ళీ నువ్వు ఎప్పుడోస్తావు చెప్పు ఇంటికి కంబ్యాక్ ఎప్పుడు ఇస్తావు
నిను మేబి ఉగాదికి ఇస్తారు అనుకోట్లేను పర్మిషన్ ఒకవేళ ఇస్తే అప్పుడు వస్తే కావచ్చు అక్క ఏమో అప్పుడు కూడా ఇంటికి వస్తాం రాదు తెలీదు ఇక్కడనే ఉంట కావచ్చు
ఏ మి మమ్మీ వాళ్ళు కూడా అన్నది చెల్లెని తీసుకొని ఉగాదికిస్తా బిడ్డ ఇంటి సైడే వస్తారా అని చెప్పింది
ఆ ఏమే అక్క వస్త నాకు ఇచ్చేది వన్ టూ వన్ టూ డేసే కావచ్చు హాలీడేస్ అక్కడికి మేబి ఒకవేళ వన్ టు త్రీ డేస్ కంటే ఎక్కుచ్చ అనుకో త్రీ డేస్ ఇస్తే వస్తా టూ డేస్ వస్త రాలేను కావచ్చు నేను
అంతేలే ఒక రోజు అంతా రావడానికి జర్నీ సరిపోతుంది ఒక రోజు అంతా పోవడానికి
ఉన్న సల్పం ఉండది
వునులే ఉన్నాగా టూ డేస్ వచ్చినా కూడా అక్కడ అక్కడనే దగ్గర కాబట్టి ప్రశాంతంగా ఉండొచ్చు
మళ్ళీ అక్కడికంతా జర్నీక వచ్చి అసలు ఉన్నట్టే ఉండదు ఎక్కడ కంప్లీట్ గా ఉన్నట్టు ఉండదు ఇక్కడ ఉన్నట్టుండదు అక్కడ ఉండదు
ఒకవేళ నువ్వు వస్తే ఆ చెప్పు నేను కంపల్సరీ నీకు ఫ్రూట్స్ చెట్లు అంటే ఆ అవే కాకుండా మా ఇంటికాడ అవి దానిమ్మా ఉన్న జామకాయ చెట్లు కూడా ఉన్నాయి
అవునా మీరూ ఇటు సైడ్ రాట్లేదా రా అక్క ఈ మధ్యలో
ఏ ఏమొస్తాంరా అసలే ఇది సమ్మర్ సీజన్ ఏమొస్తాం చెప్పు
సమ్మర్ సీజనే కదా అంత నార్మల్గా అప్పుడప్పుడు మీ చెల్లని చూడ్డానికి వెళ్తారుంటరూ కదా
ఆ అదే అనుకుంటున్నా అంటే మా చెల్లది నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ కాదు కాని ఆ నెక్స్ట్ మంత్ ఎ బర్త్డే ఉంది
అవునా
వెళ్దామనే అనుకుంటున్నాం
ఓ బర్త్డేకి వచ్చినప్పుడు తీసుకురాా కప్పులు ఉండే అంత ఓపన్లు
ఉంటయి ఉంటయి ఇంకా ఉన్నాయి్ కదా గెలెలేసి ఉన్నాయి
అంటే వన్ మంత్ అయ్యేదాకా కూడా ఉంటాయా అక్క ఏం ఖరాబ్ కాకుండా
మనము చెట్ల నుంచి తెంపి వేరి చేసి పక్కకు పెడితేనే అవి తొందరగా బండి తొందరగా ఖరాబ అయితాయి అదే చెట్లుకో అట్లనే ఉంచినం అనుకో అవి ఎన్ని రోజులైనా ఖరాబు కావు నాచురల్ గా అట్లనే ఉంటాయి
అవునా అట్లానే అంత ఎన్ని రోజులుంటయి అట్లా
దగ్గర దగ్గర అవి చెట్టు మీద చెట్టు మీదనే కాయలు పండేంత వరకు అంటే దగ్గర దగ్గర త్రీ మంత్స్ వరకు అంటే పండ్లు ఆ లావుగా అవ్వడం అంటే కోతకు వచ్చిందట్టు మనకు తెలుస్తుంది అంటే అవి విప్పుకుంటేయి అన్నట్టు కొన్ని కొన్ని తలు పండ్లు పగులుతాయి
ఆ
అప్పుడే అర్థ అయితుది అన్నట్ అవి మంచిగా పండుకి వచ్చినాయి ఓకే పర్ఫెక్ట్ గానే అయింది పండు అని మనకు అర్థ అయిపోతుది ఇగ నేను అప్పుడు లా ఉన్న టైంల అంటే లావు అయిన టైం కి నేను కజస్ట్ ఎప్పుడైనా కట్ చేసి ఒక బస్ అసలు వేసి అంటే గాలికి ఇట్లా రాకుండా క్లోజ్ చేసి ఆ కిటికీకి లేదా రేకులకి ఇట్లా వేలాడ తీసి పెడతా
అవు నా కాలేటి పండ్లు మా కావచ్చు ఇప్పు మీద నేను అట్లనే అనుకున్నా మావితో వరసి ఎంపుకుంటారు కావచ్చు జామ్కయలలాగా మాడికాయలాగా
ఏ లేదురా అంటే అట్లనే మాగేటట్టు ఉండాల అంటే వామ్మో మా ఇంటి సైడ్ అయితే ఘోరంగా కోతులు ఉంటాయి తెలుసా
అవునా వామ్మో విందం ఈ మధ్య కోతులకు చాలా మంది పొల అవుతారుండి
ఆ ఇగా మనుషులనే ఐ పిక్క తింటున్నాయి ఆ ఫ్రూట్స్ ఉంటే ఇంకా డైలీ ఇంటికి అలవాటు అయిపోయి
ఆ అది కరెక్టే ఆ ఫ్రూట్స్ అయిపోయినా కతమే ఈ ఇంటి చుట్టే దొరుకుతాయి కాబట్టి సరిపోతుంది.
ఆ ఇక అసలు ఇ య ఇంకా నీకో విషయం తెలుసా మా దానిమ చెట్కి ఇట్లా ఆ జామ చెట్లకి ఏం చేస్తున్నాం తెలుసా మేము.
ఆ ఎం చేస్తుర్రు అక్క
చుంటాయి కదా మన కూరగాయల కవర్లు అట్లా
ఆ కవర్స్
ఆ వాటిని తీసి వాటికి క్లాత్స్ చుట్టి కవర్లను కట్టి వాటికి క్లాత్స్ చుట్టి అంటే ఆ వ ఆ ఉ కోదలు అనేటివి ఆ కాయలను ఐడెంటిఫై చేయకుండా ఉండడానికి కి అట్లా చుట్టి పెడుతున్నాం తెలుసా
అట్లా ఎన్ని కాయలకు పెడతారు అక్క అసలు అన్ని కాయలకు ఎట్లా పెట్టగల
మరి ఏం చేస్తాం నా పిల్లలు ఇట్లా ఉండే తినాలనిపిస్తది.
అది కరెక్టే కాని జామ చెట్టు అంటే మాకు దక్కవ్ చాలా కాయలు ఉంటాయి మరి ఆ కాయళ నుంచి కట్టుకుంటుండాలంటే చాలా ఇబ్బంది అవ్వచ్చు లేదా.
అంటే ఇక మనకు అందిన వరకు కడతాం. ఇక అంత పెద్దగా ఉన్నప్పుడు ఇక పైకి అయ్య అ కొన్ని కొన్ని చిన్న చిన్న పిందలు అవి తినవు.
అవునా ఇందాక పోయిన పెద్దవైన వాటికి సంవత్సరం దా
ఊ మరి ఏం చేస్తాం చెప్పు మనకు అందిన వరక అయితే కడతాం. ఇక అది ఉండని ఉండకపోని ఇక మనం మాత్రం ఏం చేసేదుంది చెప్పు.
ఊ అది కరెక్టేలే కట్టుకుండటం మంచిది ఎంతకెనా
అందుకనే
ఈ పిల్లలు కూడా ఉన్నారు కదా ఇగ వాళ్ళకు కూడా అయిన ఒక కూతురు అలవాటు అయితుది. చిన్న పిల్లలు ఉన్నారు ఇట్లా అటు ఇటు తిరుగుడు అయితుంది ఒకవేళ లేేకున్న అయితే ఇబ్బంది అవుతుంది.
ఆ ఆ ఆ అదే నేను కూడా అదే ఆలోచించే అప్పట్లాగా కూడా మరి అంత ఏం ఉమ్ ఆ తినట్లేవలే కోతులు కొంచెం గ్యాప్ ఇస్తున్నాయిలే గాని అయినా అమ్ మా ఇంటికాడ వున్ చ్ మాకు ప్లేస్ ఏందంటే ఇటు సైడు ఓన్లీ మా ఒక్క చెట్లు మాత్రమే ఉంటాయి. చాలా చెట్లు ఉన్న సైడేమో అంటే అటు సైడు మాకు కాలనీ సైడు చాలా చెట్లు ఉంటాయి. అందుకే ఎక్కువ అటే ఉంటాయి ఎప్పుడో ఒకసారె ఇటు సైడ్ వస్తాయి. ఆ వచ్చినప్పుడు మనం కొంచెం ఆ మా హస్బెండు, నేను, మా మామయ్య వాళ్ళందరం కలిసి వాటికి కొంచెం కాపుల ఉంటే అయిపోతది. అవి అటు నుంచి వచ్చినయి వచ్చినట్టు అటు నుంచి అటే పోతాయ్.
ఆ మీ విలేజ్లల్ల పోతులు ఈ సిటీలలా పక్కలు సరిపోయినాయి అనిపిస్తాంది.